ఆ వినిపిస్తానండి ఏంపిస్తారుండి
ఏం లేదండి ఇప్పుడే బ్యాంక్ దగ్గరకి వెళ్ళేసి వచ్చిన
ఆ తిన్నారా అండి
కింద పండుకొని ఎండలుయితే బగా బగా మడితునే అండి అసలు బయటికి పోతే
అవును మీ అక్కడ ఎండగడుతుంద అండి మాక్కడ అసలులాగా గాలి వస్తాను
ఫుల్లు ఎండ కాదండి అసలు చచ్చిపోతను కావచ్చ అండి ఒక కిలోమీటర్ కూడా నడవలేదు నేను రానుపోను కలిపి
అవున అండి అంత బాగా కొడతాను ఆడ ఎండలు
అవునండి బాగా కొడతాన్నయి ఏం చేస్త రండి ఆ బాగున్నారు మీరు బాగున్నారాండి అందరుూ
ఆ మంచిగానే ఉన్నమండి
ఇంకేంటండి సంగతులు ఏంటి విశేష
ఈ ఈ రోజుల ఈ ఐదారు రోజులలో మీ ఏమన్నా న్యూస్ గిట్ల విన్నారడి
ఏం లేదండి ఆహా లేదండి తెల్వదు నేను నాకు తెల్వదు చెప్పండి మైంధో
అంటే ఒక ఆరు పది పది రోజుల క్రితం ఒక యూట్యూబర్ అనే ఒక అమ్మాయి ఉంటుందండి ఆ అమ్మాయిని చాలా హత్యగా చంపించళండి
ఎట్లా చంపి రండి
అయితే అమ్మాయికి ఒక అబ్బాయి అంటే ఇష్ట ఇష్టంతోని అంటే లవ్ చేస్ న్నడి వాళ్ళిద్దరు అ
అవునండి
లవ్ చేసుకున్నారు. అయితే లవ్ చేయడం తెసుకోవడం వల్ల వాళ్ళు ఇక వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంటా అమ్మాయి వాళ్ళ ఇంట్లో
అవునా
ఆ ఒక్కొక్కపోతే అమ్మా అబ్బాయి ఏం చేసిో మందుదాయంండ అండి
ఆ అబ్బాయి చచ్చిపోయిండ అండి
అయితే
ఆ
ఆ అయితే అబ్బాయి మందా అడి అబ్బాయి మందా అబ్బాయ్ మంత అవితే వల్లేసిండ్రు అవి మా అమ్మాయి అంటే ఇష్టమే కావచ్చు అనుకుని అబ్బాయికి ఇచ్చి మళ్ళా పెళ్లి చేసిళండి ఏమ
అయ్యో ఆ
అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాతకి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అసలే ఒప్పుకోలేదండి పెళ్లికి
అవునా అండి
ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని అమ్మాయి వాళ్ళ ఇంట్నే పెళ్లి చేసిళ్ళి అమ్మాయి వాళ్ళ ఇంటికనే ఉంటాలండి ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ ఉండడం వల్ల అయితే ఒక రోజు ఏమైందంటే వాళ్ళకు వాళ్ళ భార్యకు ఆమెకు ఇద్దరి కలిసి గొడవలు అయినాయారండి
ఎన్ని ఎన్ని నెలలు ఉన్నారండి కలిసి వాళ్ళు
కలిసి ఎనిమిది నెలలు ఉన్నారండి
అవునా అయినా కానీ గొడవలు అయినాయ అండి ఎనిమిది నెలల
ఆ ఆ గొడవలై అది మీ మీ అవ్వ నుంచి మీ అబ్బాయిగారి నుంచి ఏమో ఆస్తి ఇట్లా ఇయ్యలేదు కదా నాకని ఆమెని ఘోరంగా ఇస్కించిండంట
అవునా అమెన్చ అమెజా ఏమైంది మరి లాస్ట్
ఆ తెలిసినా ఇస్కించడం వల్ల ఇక ఏం చేసిందంటే ఇట్లా ఎట్లా అయినాక మళ్ళా పిల్లల అయినాక ఆస్తికి ఇట్లు ఇవ్వరు అని ఏం చేసిందంటే పిల్లల ప్రెగ్నెంట్ అయినాక ప్రెగ్నెంట్ తీపించుకున్నాడనీ
అయ్యో
ఆ ప్రెగ్నెన్సీ తీపించుకోవడం వల్ల ఇవాళ ఇంట్లోలో చెప్పకనిప్పేసికుండట
ఆ
చెప్పయడం వల్ల ఏమైందంటే ఇక ఓకే అని ఆమె కూడా ఏం చెప్పలే కక అయితే మళ్ళా మళ్ళీ ఒక మళ్ళీ మూడు నాలుగు నెల తర్వాత మళ్ళా ఒక ప్రెగ్నెంట్ అయినారా
అంటే రెండోసారి కూడా మళ్ళ తియించుకుంటుదా అండి
ఆ అంటే తిరువే దేనక ఏమం చేసినంటే ఈ ఆ మూతి ఇట్లనే విసిగంచాడి వాడని ఏం చేసిండట ఆమె వాళ్ని ఏం చేసినారో వాడు మత్త ఇంజెక్షన్ ఇచ్చి ఆమె కత్తితోని కూ వర్ి చంపించాడుడి కలకాయలో
అయ్యో అమ్మాయి అమ్మాయి చచ్చిపోయింద అండి ఇప్పుడు పెళ్ళి అమ్మాయి
ఆ అమ్మయే చంపిన్ డటా వాడే చంపిన్డు అటా
ఆ అమ్మో ఇంత ఘోరంగా జరుగుతు ప ఏందండి బయట
ఆ ఆ అమ్మాయిని చంపడం వల్ల ఆ అమ్మాయిని చంపి ఆ అమ్మాయిని వేరే ఒక అర్రలు ఉంటే ఆ గదిలే వేసి తలుపెట్టిండటండి
ఆమ్
ఆ తలపెట్టడం వల్ల ఈ రెండు, మూడు రోజుల ఐతే ఆ బాడీ అనేది అసలు కనిపినే కనిపీలేదట
కానీ ఒక రూమ్ లోనే ఉంటదని వెతకలేదా అండి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళయినా ఇంటి కాని ఏందీ అమ్మాయి పిల్ల రాట్లే బయటకి తన అడగరా
ఏమో అండి, ఏమో తెలియదు అది అడుగుతారు గాని ఆ అడుగుతారు కాని ఇక ఏంటే వాళ్ళ అబ్బా వాళ్ళ ఆయన ఏం చెప్పినంటే ఆ వేరే వాళ్ళ అమ్మగారి ఇంటికెళ్ళిడి ఇట్లా అట్లాని చెప్ కిన్ టైట్నియం ఉమ్
ఆబద్దం చెప్ప పిండిగాయిన
ఆ అబద్ధం చెప్పడం వల్ల ఇట్లా అబద్ధం చెప్పడం వల్ల ఇ వాళ్ళు కూడా నమ్మేసినరాట వీళ్ళ తినని చంపి ఈ బట్టలు కూడా ఇమ బట్టలు కూడా అ సంచిలో వేసి యిచ్చిండు అటా ఆమెకి
అవునండి ఇప్పుడు వాసన రాదా అండి చచ్చిపోయిన బాడీ రెండు రోజులు
ఆ అందుకనే వాసన వస్తాంది ఏందని కయ్య చూసేలోపు ఆ అమ్మాయిని చంపి ఉన్నదటండి
అఐజా ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూసి
ఆ అ అ చూసైల మా మా ఇక్కడట్లా అంత అంత వాసన వస్తాము అక్కడ అన్న ఇస్తే వరకు వాళ్ళు ఇంట్లో నుంచి అ వచ్చేసిటన్ని
అజా పాపం మండి అస్సలు
అయితే ఇక మళ్ళీ ఇం కొంచెం మంచి ముచ్చడు ఏంటంటే వాళ్ళకు పదమూడు మంది అన్నదమ్ములట అండి
వామో వాళ్ళకే పదమూడు అన్న తమ్ములు ఉండొచ్చు గానీ పాపం పిల్లకి ఒక ఇద్దరు పిల్లలు పుడితే స్తేవ వద్దా
ఆ అంటే కాదు ఈ అమ్మాయి వాళ్ళకి పదమూడు మంది అన్నదమ్ములటండి
హా అమ్మాయి వాళ్ళకే ఎక్కువనా
ఆ అమ్మాయి వాళ్ళకి ఎక్కువ ఈ అబ్బాయి వాళ్ళకి ముగ్గురు అండదు అమ్ములట
అవునా
ఆ ఇక పదమూడు మంది అన్నద అమలం వల్ల ఈ అబ్బాయి వాళ్ళు ఈ అబ్బాయి వాళ్ళ అందరు కలిసి ఆమెను ఎట్ల అయినా చంపితే వేరే అమ్మాయి వస్తే వేరే అమ్మాయి నుంచి వెళ్ళి పెళ్ళలి చేసుకోవచ్చు మళ్ళా వేరే ప పట్నంట్లో వస్తా అని వాళ్ళు ప్లాన్ చేసిళ్ళండి
ఆహా అవునా ఇప్పుడు అబ్బాయి వాళ్ళు ఇంట్లో అను ఉన్నర అండి లేకపోతే అట్లా అమ్మాయి వాళ్ళ ఇంట్లనా ఆ అదే అందుకే ఆయన చంపిండు ఆమెనేలు
ఆయన చంపండి చంపడం వల్ల ఇప్పుడు ఈ అమ్మన్న తెలిసినని వాళ్ళ అమ్మ నాన్న తెలిస్తే వాళ్ళ అమ్మ నాన్న మొత్తం ఒకక్కసారి ఊహ తప్పి కింద పడిపోయిాలని
అయ్యో ఆ పాపం చచ్చిపోయింది ఆమె కానీ పాపం బాధపడేది వీళ్ళు ఇప్పుడు
ఆ వీళ్ళిగా అనవసరంగా పెళ్లి చేసినాం ఇక వద్ద అనుకుంటా అంటే పెళ్లి చేసినాము ఏదో మన తప్పుడుమా అప్పుడు మందు తగిడిని ఇట్లా చేస్తే ఇట్లా న ఎన్ను కోటు పడిచ అనుకుంటే వాళ్ళు ఘోరంగా అంటే కూరంగా ఇబ్బంది పడతారు కావచ్చు
ఇట్లా చేస్తారండి అసలు ఇంట్లా అబనా ప్రే మంచిగా ప్రేమించుకున్న వాళ్ళేనా ఇంకా వాళ్ళు
చిన్న ఏజ్ అం ఎయిటీన్ ఇయస్ ఏనా పద్దనిమిది సంవత్సలు ఏనాటుండి
అయజామెకి ఏమైన్నా తెలుసదా అండి మాకు ఇరవైఐదు అయితేనే మాక ఏం తెలివది
ఆ పద్దెనిమిది సంవత్సరం వల్ల కావడం వల్ల అసలు ఏమి చేయలేకడా పోయింద అంటే ఆమె ఒక్కతే ఉండే వీళ్ళు నలుగురు ఉండే అందర ఏం చేయలేకపోయింది
అయ్యో అంటే వాళ్ళ ఇద్దరు పెళ్ళిళ్ళ కాలేద వాళ్ళ తమ్ముళ్ళకి
ఆ ఎవరి ఎవరికి ఏం చెప్పలే అట ఏమవుతుందంటే ఏ ఏం చెప్పకు నువ్వు ఏం చెప్పినా నన్నను చంపుతాం అని ప్లాన్ చేసలాట
అయ్య నలుగురు కలిసి ఆగం చేసి రారాండిగావని
ఆ నాలుగురు కలిసి ఆగం ఇప్పుడు వాళ్ళ సొంత అమ్మాయి వాళ్ల సొంత తన్నా ఇ ఘోరంగ అంటే ఘరంగా ఏడుస్తాను సారు
మరి వీళ్ళందరిక మీద కేసు అట్లా ఏం జరగట్లేదా అండి రోడ్ ఆ
మొత్తం లొంగిపోయినడండి పోలీసులకి నీనే చంపినడా డైరెక్ట్ లొంగిపోయిల్లట
అప్పుడు ముగ్గురు కాదు కాబట్ టే ఒకలి మీదకే వస్తుదిగ
ఆ నేను ఒక నేనే చంపినాను లొంగిపోతాను మళ్ల ఇగ వీళ్ళందరూ ఆయన ఒక్కడేం చంపలేదు. వాళ్ళందరు కలిసి చంపిల్లు వాళ్ళందరి మీన కేసు పెట్టాలే ఉరి శిక్ష తీయాల వాళ్ళని అందర్ననీ ఇట్లా
హా అవునండి నేను ఎవరిదో చెప్తుంటే వినగాని ఇంత సంఘటన తెల్వదు ఇ
ఆ ఇప్పుడు ఇంకా మరీ ఘోరం అండి ఆ అమ్మాయి ఆ అమ్మాయ్ ఆ వాళ్ళు చనిపోయిన కాడ అప్పుడు ఏంటంటే తీసుకుపోతరు కాండీ ఆ తీ తీస్కపోయినప్పుడు వాళ్ళ అన్న ఆమె పక్కనే ఉన్నాడాడు పక్కనే వాడుకొని రోజు అన్నం తిన అన్న ఉంటాడుట ఇ కూడా రావట్లేదు అసలు అంతా అట్లా ఆ వాళ్ళ పా పామూడు మంది అన్నలు అసలు ఇ వాళ్ళ అన్నం వాళ్ళ సొంత అన్ను ఉంటాడు వాళ్ళ సొంత వాళ్ళ మమ్మీకి తో పుట్టినడు క్కడు ఇవైలతో నే ఉంటానడు రోజిగా బిర్యానీ ఇది అ అంటే ఇ నేను కూడా నేను కూడా వీ ఈ సగ ఘటన విన్నా మొత్తంగా యూట్యూబ్ లో ఐవన్ ఇవి మొత్తం అవే వీడియోస్ వస్తున్నాయ ఏమన్నా అంటే.
అవునా అండి అసలు నాకు నేను ఈ మధ్య చూడట్లే అనమాట నాకేమొ పరీక్ష ఉంది అదే చూసుకుంటున్నా గాని,
ఆ అంటే ఇగ ఇప్పుడు ఇగ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మ అం తుది నా బిడ్డకి న్యాయం నేయాల అనుకుని ఇట్లా
పోరాటం బయటకు ఆ బయట మరి అందరు తప్పు చేసినప్పుడు అందరూ శిక్ష పడాలి. కదండి న్యాయం
ఆ ఎన్ని ఎన్ని దందాలు చేసినా కూడా దందాలలో నుంచి అ వాళ్ళు ఇక డైరెక్ట్ వాల్లే లొంగిపోయిల్లు. ఈ మధ్యలోది మళ్ళది ఒకటి ఏమైందంటే ఆయననే చనిపోయేటట్టున్నాడు అని ఒక మళ్ళ ఒక విష త్యం బయటపడుతుందని ఆ ఎందుకంటే ఇగ ఆయన కూడ దేవుడు అనే తోడు ఉంటనో చూసుకున్నారు కదా ఒక అమ్మాయిని అనసరంగ తెలియని ఏం తెలియని పసి అమ్మాయిని చంపుతే వాళ్ళకి కూడా
పాపమే తగుల్తాది బటనే కానీ మరి ముగ్గురికి ఇంకా ఇంకొకలి కైనా పెళ్ళి కాలేదా అండి ఒక్కల్లికి కూడా.
ఆ వాళ్ళకి అయిందట వాళ్ళకి పెళ్ళిళ్ళ అయినట వాళ్ళు వేరే వాళ్ళకాడ ఉన్నారట ఆల్రెడీ.
ఆ ఇది వేరే బాగుంది కదాండి అంత కుటుంబమే మంచి అది
ఆ కుటుంబం ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నకు మాట ఇచ్చిందటండి నేను నేను మంచి మంచి యూట్యూబర్ అన్నీ నేను న ఏం కావాలంటే అది చేస్తా మీకు చేసేస్త స
అదే అదే అర్థమైంది
ఆ అంత ఘోరంగా జరుగుతున్నాధండి అసలు అవి ఈ ఈ సమాజం అంటే ఈ సమాజం అంటే వెంటనే మొత్తం
ఇవే జరుగుతున్నాయి అసలు ఒకల్లయితే అండి ఇప్పుడు చూస్తలేరు ముసలోడండి వాడు అసలు వాళ్ళకి ఎట్ల చే మరి ఇట్లా కూడా ఉంటారా అండి అసలు జనాలు
ఎదవలు అసలు అంత గోరంగనబీచ్నారు నాక్కూడా చూడంగానే నీనేష్ మొత్తం ఆశ్చ్య పైన మొత్తం సార్
నలుగురు అసలు ఆమె తట్టుకోదు ఆమెకి ఇంక ఉన్నదే వయసు చిన్నమె అంటే ఇప్పుడే పద్దెనిమిది ఏళ్ళు ఆమెను తలుచుకుంటే ఆమెను తలుచుకుంటే భయం అయితాంధి నాకు ఆ అది కాదండి వాళ్ళు ఇంకా వాళ్ళు తప్పు చేసినందుకు వాళ్ళకి శిక్షగా ఆమె చచ్చిపోయింది వాళ్ళు బాధపడతారు పాప
ఆ అవునండి
బాధపడి చచ్చిపోయింది కానీ బాగానే ఇంక అప్పుటికప్పుడు మళ్ళీ వీళ్ళు
మీద వీళ్ళు బాధపడుతున్న వాళ్ళ చ ఆమె ఏం చనిపోలేండి వాడు వాళ్ళు కత్తితో
అదే వాళ్ళు చంపి ఇంకా మరి బతుకున్న కూడా వాళ్ళు ఇంకా ట పెద్ద టార్చరే చేస్తారు కదండి ఇంక కొంచెం బెటర్ అండి ఇక ఓ నిమిషం అయితే వాళ్ళందరి తోటి సావడం కంటే రోజూ ఒక్కోసారి సచ్చిపోవడం బెస్ట్ చండాలంగా
అరే అండి మరి నేను మళ్ళీ చేస్తానుండి నేను కొంచెం పని మీద ఉన్నా
ఆ సరే అండి